అరా
ఆ వదినా
వినిపిస్తుందా
ఆ విన్పిస్
నల్ లేషిండరా మీ పెళ్ళి
ఎల్ ఎలా ఎలా పికేషిండా.
ఏం లేదురా మీరు ఏమైన్నా చూసి చెప్తరేమోన్నాని.
మా సైడ్ వెయలే మరి మీ సైడ్ ఎత్తడేమో ఈ రోజు.
ఆహ్. ఎమో మీకేళ్ళి వేసిండ్రేమో మీరు బయటికి వచ్చి చూస్తారు గానీ.
అసలు ముందు అయితే చెప్పాలంటే నాదికే చూడట్లే.
ఆహ్. నేను చూసేదాన్ని కాని. ఇప్పుడు నేను పక్కన నుంచి లేస్తే ఈయన లేస్తాడని లేవట్లేను.
ఆకేస్తే మాకు మా ఇంటి దగ్గర పెద్దనాన్న ఉన్నాడు ఆయనకు ఫోన్ చేస్తాను చేస్తే విజ్ఞాన్ లే. లేచిండ్రు మళ్లీ లేచిండ్రా మనకి చూడు అని చెప్తాడు. హలో ఉమ్. పట్టించుకోవాలి. అయినా ఇంత ఎండల వెయ్యడు మాకు ఎప్పుడైనా సాయంత్రం నాలుగున్నరకు అట్లా వేస్తడు.
ఆహో.
ఎందుకంటే ఇంక ఎండ అప్పుడు వెయ్యనే వెయ్యడాయన. ఏమనంటే కరెంట్ లేదని చెప్తాడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు ఇగ.
అవునా.
ఉమ్.
అవునమ్మా అప్పుడు మా పెళ్ళీ కూడ అంతే. వెయ్యమంట అంటే అవు. అవును ఫ్రీసేస్తా అంటే భో. ట్యాంకర్ నిండలేదు అది ఇది అని చెప్పేది.
ఉహు. ఎంతమాట అంటది ఆమె. ఎందుకు. ఎందుకు చికాకులేస్తావుంది.
ఏం నల్లా అసలు నీళ్ళు లేక మస్తు చికాకు అయితుంది.
ఉమ్.
ఏం చేయలో అర్థం కావట్లే అసలు ఆ నీళ్ళు లేక.
అటూ రోడ్డుకి ఇళ్ళైతే రోజు వస్తది తెలుసా ఎందుకంటే నేను బట్టల్ షాప్. మొన్న పోయినా మా ఇంటి పక్కన పెద్దమ్మా బ్లౌజెస్ తీసుకున్నాం రారా అంటే. పోయినా కొంచెం ముందుకు పోవాలి పోతే అక్కడ. ఉంటది. ఉంటాయి ఆడ అటు సైడోళ్ళ అందరూ మళ్ళ విండల్ వాడ్. మినరల్ వాటర్ తాగారు పంపు నీలే తాగుతారు.
ఆహ్.
మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఉంది. ఆహ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందాడా ఆహ్ ఆమె అయితే ఏం చేస్తది. బిందలు తీసుకొని పోయి నీళ్లు పట్టుకొని తీసుకపోయి ఇంట్లో పెట్టుకుంటది రోజు నీళ్లు పట్టుకొనిపోతది.
ఆహా.
ఇంకా అడ ఒక హోటల్ ఉన్నది ఆ హోటలోళ్ళు అయితే. ఆ వాళ్ళ కూతురో కోడలో మరి తెలీదు బట్టలు కూడా అన్న అన్న జాడిత్తది బట్టలగూడ అన్నే అసలు ఆ అవి మంచి నీల్ ఎక పొదునదాక కాయబెట్టి మంచి రెండు వ ట్లు ఉంటయి రెండు బక్సలా నింపడుతు జాడిత్తయ్
ఆ మనకు గూడా అట్లుంటే బాగుండు
ఏవో మాసైడే మా సైడ్ అన్నారు కదా ఎలక్షన్స్ అయిపోంగనే ఇక్కడ బో ఇక్కడ బోరింగ్ ఎత్తాం అక్కడ బోర్ ఎత్తం అది ఇది అన్నారు అంటే ఏమని చెప్పినా ఎక్కడ వెయలే మా ఊరికా ఏదే దు వాళ్ళు అసలు పట్టక లేకుండా పోయింరు
అప్పుడు ఎత్తననేగా అప్పుడు మాట్లాడినప్పుడు
అప్పుడే ఏత్తము అన్నారు ఏ మాకు వినాయకున్ని బేట్టే దగ్గర వెయ్యమ అడిగింది అడుగు ఏ సరే ఏ ఏస్తమని ఒక మాట అన్నారు అయితే లేకపోతే లేకపోతేనేమో మా ఇంటి దగ్గర ఒక మూడు ఉంది ఆడ అండే ఏమన్నా అయితే వాళ్ళంట ఆట్ సైడు వాళ్ళ కాపొల్ల బజార్ ఉంటది మాకు అటు కోసకేత్త అంటారు అటు కోసంకేత్తేరు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేయండి మా సైడ్ చాలా మందికి మా ఆయిల్ ఇ ఒక్కరి ఇద్దరు ఉన్నోళ్ళకి బాయిలు నువ్వు మో బోర్ అయితే ఇప్పుడు బోరింగ్ ఎక్కువ పె కానీ కొట్టుకునేటోళ్ళు కొట్టుకుంటరు మోటార్ కనెక్షన్ ఇచ్చుకున్నా గానీ ఎవరి పైపులు వాళ్లే ఉంటారా అని చెప్పినాం
అవును
మూడ్ జేసినా సేపు ఆ సరే సరే అన్నరు ఏ పిత్తం రుజి ఏ పిత్తం అని అందరితోటి అన్నారు ఖతం ఎలక్షన్స్ అయి పెనియా లేదా కత ఊర్ లేదు పాలేదు ఎక్కడ కూడా అక్కడే ఉన్నాడు
అసలు అంత గనంగా వచ్చే బత ననైతే దేకను కూడాదేకట్లేరు వాల్ మనని అసలు మనకెళ్ళి చూడకుండానే పోతాండ్రు
ఆహ నిన్న మా సైడు ఏమైందంటే మళ్లి ఉట్టడు అని అన్నారు ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు ఏమ తో ఫ్రీ జేయ్యాలంట వస్తడనంటే అవునా అనుకున్నాం నేను ఆడదాకా పోకుంటా మా ఇంటి గుండి గడ్డ మీద కూ చదుతా అన్నా ఆయ ఓట అడిగినప్పుడేమో మనోరాల మా కోటేయాలి బుజ్జి మా కోటేయాలి అన్నోళ్ళ అందరుముంచిరు కలిస మూడుదులే
అంతే ఉండదు మరి ఓటేసేంతసేపే మనం
ఆ
నా తర్వాత ఎవరంది వా చూసుకుంటారు
మా సైడ్ అయితే కనీసానికి ఒక దేవుడు ఇది రానే రాదే ఉంటారు దేవుడు దేవుడి ఊరేగింపు ఇ రావు వినాయకుడిని పెట్టిన రావు ఆ దుర్గమ్మని పెట్టిన రావు ఎవరైనా పెళ్ళి అయిన డీజేలు అవి ఏవైనా ఇప్పుడు మా బజ్జర్ల మా వినాయకుడు డీజే ఐతేనే వస్తుంది లేకపోతేనే మా మ ఇల్లాల పెళ్లిళ్లు అయితనై దేవుని కూడా తీసుకురారు దేవుని ఎటో తీస్కుపోతారంటే మా పక్కన ఇంకోసాందు ఉంటది ఆడా స్కూల్ ఉంటదాన్మాట ఆ స్కూల్ ఆ స్కూల్ దగ్గర కరెక్ట్గా రెండు ఇళ్ళు ఉంటాయి అంతే ఆ రెండుల్లాలో ఒకింత మనసుు ఉంటడు ఒక్కకింద ఒక ముసలోడు ఉంటాడు ఉంటే ఉంటాడు లేకపోతే ఆ ముసలోడు ఏటైనా పోతడు
అ
ఆ తాత ఆ తాత కూడా ఆ ఇట్లోండనే ఉన్నాడు గ్లాస్ అందునుంచి పోతుది దేవుడు చీకట్ల
వామ్మో అస్సల్ రావాలి సంగ్ ఎంత మంది ఉన్నారు ఇటు సందులో
నాకైతే అటు కోసం నుంచి ది మా ఇప్పుడు మా మా వినాయకుని పెట్టే ప్లేస్ దగ్గర నుంచి సక్కగా పోతే ఎక్కడే వేరే ఊరు పోవచ్చు స్ట్రేట్గా పోతది రోడ్డు అరే మన్ష మా సైడ్ నుంచి పోతే మస్తుంటది మా గల్లీవోల్లు అందరూ ఇప్పుడు మా దగ్గర షాప్ ఉంది ఆ షాప్ ద ఆది ఇంకో షాప్ ఉంటది అక్కడ మూల మీద కొత్త రోడ్డు మీద కొత్తతే అందరి నుంచి ఆరాతి నీళ్ళు తీసుకొని పోయేసరికి హారతి హారతి ప్లేట్ల దీపాలే పోతాయి్ అందుకేఇస్తలేదు మావోలు హారతి హర్ కూడా తీసుకోపోరు ఏమైనా పోయి దేవుని చూసి దూరం నుంచి దండం పెట్టుకొని ఆయంటూ పులిహోర ప్రసాదం తీసుకొని వత్తారు ఏం చెప్తారు మరి ఈ నుంచి హారతి పట్టుకొని పోతే ఆడ వరకు పోయేసరికి హారతి కూడా పోతంది ఆ అట్లా కొండ ఎక్తే మనుషులు మ చేదికాదు
ఓ క ఏమని చెప్తారు పోయిన సారి కూడా ఇప్పుడు శ్రీరామనవమాపుడు చెప్పినట్టున్నారు కాద శివరాత్రికొ శ్రీవర మానవమిికొ
ఆ చెప్పినాం ఆయన రాలే శ్రీరామనవమి చెప్పినాం మాకేమైనా మాకు ఫస్ట్ గొడ్రాయి ఎస్నప్పుడు గొడ్రాయికి నీళ్ళు పోతారు అంటే ప్రతి ఇంటి నుంచి నీళ్ళు పోయాలి అప్పుడు వచ్చింది మాకు మా బజార్ నుంచే తాడనయితే అందరం నీళ్ళ పోసి మా బజార్ కాంచి ఆ బజార్ దాటిస్తే అంతసేపు మాస్టై పిల్లలందరు వచ్చరు వేరే ఊర్లో ఉండ వాళ్ళ అందరుూ అందరం కలిసి డాన్సస్కుంటా ఆ డ్యాన్స్ అప్పుల తోటి మా బజార్ దాటే దాక తీసుకొని పోయినా మాంచి సంబరంగా తీసుకుపోయినం అట్లు దేవులు ప్రతి ఒక్ ఒక దేవుడు వొతే మంచిగా ఉంటది మాారికి ఎందుకంటే చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు మా అమ్మ వాళ్ళు కూడా మంచిగా ఎంక్రాజె చెత్తరు వాళ్ళు కూడా బతుకమ్మలకి కోలాటాలు ఎత్తరు డ్యాన్స్లు గిట్ల మంచిగా చెత్తరు మంచిగా ఉంటది అంటే ఎంతమందికి చెప్పిన ఎవరు పట్టించుకోవట్లే నేను మొన్న మా వార్డ్ నెంబర్ అన్న తోటి అన్నా అంటే అన్నడు ని పెళ్ళికి డీజేవేట్టి ఊరంతా తిప్పుదాం లేరా అంటాండు నేన్నగా నేను అన్నగా నా నేన్నగా నా పెళ్లికి నువు డీజే పెట్టేదేముదన్న నేనే పెట్కుంటా నేనే చెప్పుకుంటా అదిగ అది కాదు కదా మ్యాటరు డీజె దేముం
మన బజార్ నుంచి ఆ రోడ్డు కారేవాడి తీసుకొని పోతాం ఊరంతా ఎందుకు తిప్పుతాం
అంత కావాలంటే నీ నీ డీజెని నీ పెళ్ళికి నీ డీజెను ఊరంత తిప్పుతం లేరా అంటే మ్యాటరే డీజే ది కాదన్నా దేవుడు రావాలే దేవుడు వస్తే మంచిగా అందరు హారతులు ఇత్తరు ఇప్పుడు బజారుకు వతందనుకుంటే అనుకుంటే అందరు అమ్మ వాళ్ళ ఇట్ల పిల్లలు తలస్నానాలు చేసిలు మళ్ళ దిహ హరతి పెడుతరు మంచిగా ఆ దీపం పెడుతూ కొబ్బరికాయలు కొడతా ఉంటారు మంచి గుంటదమ్మ దేవుడు బజారుకు రావలను డీజే కోసం కాదు అని చెప్తంటే సప్పుడు చేతలేడు ఇగ
ఈసారి నిలబెడతారా వినాయకున్నీ
ఆ ఈసారి పెడతం ఈసారి చాలా మంది మొక్కుకున్నరు మరి ఎవలి
పోయినా సారి మస్తు ఎంజాయ్ చేసినాం మీ గల్లీల డీజె పెట్టినప్పుడు డీజె అంటన్న వినాయకుడు పెట్టినప్పుడు మస్తు ఎంజాయ్ చేసినాం
మీరు ప్రతిసారి పెడతారు గా ఇక అపరు పెడతనే ఉంటరు మధ్యలో అప్పుడు రెండు మూడు సంవత్సరాలు బంజేసినం కరోనా అప్పుడు తర్వాత ఒక వన్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బంజేసినం కని ఇగ ఇప్పుడు బంజే య్యరు అందరు కలిసి లిసి వత్తంది మొక్కుకుంటారు దేవునికి మంచిగా అయితంది వినాయకున్ని ఇప్పించేటోలు కూడా ఉన్నారు పెడతారు ఈసారి
ఆహా పెట్టాలి పెడితేనే మంచిగా ఉంటది మ మనం కూడం ఎంజాయ్ చేయచ్చు మంచిగా
మాకు కూడా మస్తు ఇష్టం
ఎప్పుడు వినాయక చవితి
ఆగస్ట్ ల ఉంటది ఎక్సక్టుగా నాకు కూడా ఆ ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యల ఉంటది వినాయక చవితి అయిపోయినంక దసరా దసరా బతుకమ్మ బతుకమ్మ అయిపోయినంక దీవాళి దివాళి తర్వాత ఇగ సంక్రాంతి ఇగ వరుస వొత్తాయి పండుగలు వినాయక చవితి నుంచి స్టార్ట్ అయితాయి అన్మట
ఆహా
పెద్ద పెద్ద పండుగ వినాయక చవితి తర్వాత దుర్గమ్మను పెడతారు బతుకమ్మ రెండు ఉంటాయి దసరా రోజు దసరా ముందు రోజు దుర్గమ్మను తిత్తారు తర్వాత రోజు ఏమో దసరా చెత్తరు మొత్తానికై తే వస్తాయి అన్మట దుర్గమ్మ దసరా
ఓహో మనకెళ్ళి దుర్గమ్మ పెట్టరు కాదు
పెట్టారు పెట్టారు ఊర్ల ఒక దగ్గరనే పెడతారు
ఆహా మా అమ్మమ్మ వొళ్ళ ఊరయితే గల్లి గల్లికి దుర్గమ్మ పెడతరు
అవున
వినాయకుడు పెడతారు వినాయకుడు అయిపోయినక దసరా అప్పుడు దుర్గమ్మ పెడతారు అడ ఇంకా గర్బ గర్భ డ్యాన్స్ ఎతారు ఆ సరేరా
ఆ సర